హలో నమస్కారం అండి తిన్నారా అండే
ఆ తిన్నామండి మీరు భోన్ చేసారా అండి
ఆ మేము భోన్ చేసామండి బాగున్నారా అండి మీరు ఆ మేము బాగున్నామండి ఎక్కడున్నరండి
మేము ఇక్కడే మా పాఠశాల దగ్గర ఉన్నామండి ఉన్నత పాఠశాలలో
అవునా అండి
అవునండి
కాదండి నేను మీతో కొంచెం సమయం కేటాయించవచ్చా అండి
తప్పనిసరిగా కేటాయించండి మీరు కేటాయిచ్చవచ్చు
మీరు మాకు అలానే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మీరు చెప్తారండి మీ మీకు తెలిసినంత వరకు
ఆ చెప్తానండి మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ పక్కా చెప్తా అండి
అంటే ఇప్పుడు మన సాంప్రదాయాలు ఉంటాయి కదండి
అంటే అవునండి సాంప్రదాయం మనం
అవునండి అలా సాంప్ర హృదయాల గురించి మీకు తోచిండేది మీకు తెలిసినది ఏమన్నా మాతో అందజేసుకో అందజేసుకోగలరా అండి
తప్పనిసరిగా అందజేస్తానండి
చెప్పండండి ఎలా ఉంటుంది మా నా సాంప్రదాయం అంటే నార్త్ ఇండియాలో ఎలా ఉంటుంది సౌత్ ఇండియాలో ఎలా ఉం
ఆ ఓవరాల్ భాతదేశంలో అంటే ఎలాగ ఉంటుందనేది చెప్ వస్తా ఉండండి
ఆ
అంటే మనము సాంప్రదాయాలు అంటే ఒగో మతం వారు ఒగో సాంప్రదాయం పాటిస్తారంండి నాకు తెలిసి
అవునా అండి
మన భారతదేశంలో అలాగా ఒకే రిలీజన్ అయితే ఉండదండి చాలా ఈ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ మనం మనకి తెలుసు చ చాలా డిఫరెంట్ డిఫరెంట్ రిలీజన్స్ అయితే ఉంటాయండి ఆ అంటే ఇప్పుడు ఇస్లామిక్ హిందూయిజము క్రిస్టియానిటీ బుద్ధిజము జైనిజము సిక్కిిజము అలాగా చాలా రకమైన మతాలు ఉంటాయండి ఒక్కుకో దోగో సప్రదాము ఉగోద కల్చర్ పాటిస్తా అండి మీకు తెలుసా అండి భారతదేశంలో ఉన్న మతాల గురించి కావనివ్వండి వాళ్ళ సంప్రదాయాల గురించి కావనిండి
ఆ తెలుస అండి
అవునండి
ఆ
అంటే వాళ్ళ వాళ్ళు లా దుస్తులు వేసు కుంటారంటే ఒగో రిలీజన్ మతం పాటించే వాళ్ళు ఒో రకమైన దుస్తులు దుస్తులు ధరిస్తారండి వాళ్ళ సాంప్రదాయం అనేది ఒకో మతం మాదికి ఒకో రకంగా ఉంటుంది ఇప్పురు హిందూయిజం వాల వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ కట్టు బొట్టు చానా వెరైటీ గా ఉంట ఉంటుందండి కొంచెము పంచకట్టు వాళ్ళు బొట్టు పెట్టడము కొంతమంది కొంతమంది శివుని ఆ ఆరాన చేసేవాళ్ళు మాముూలుగా ఆ శివుని ఆరాధించే వాళ్ళు వేరే ఉంటారు వేరే రకంగా సాంప్రదాయం పాటిస్తారు మాములుగా విష్ణువు నీ పా ఆరాధించే వాళ్ళు వేరే రకంగా సంప్రదాయం ఉంటారండి వాళ్ళు వాళ్ళు అడ్డనామాలు పెడితే వీళ్ళు నిలునామాలు పెడతారండి అ
అవునండి
అవునండి మీకు ఏవైనా వివిజన్ గురించి చెప్తారండి మీరు
ఆ తప్పనిసరిగా పంచుకుంటామండి
ఆ చెప్పండి
అంటే నాకు తెలిసిన రిలీజియన్ ముస్లిమ్స్ అండి
ఆ ఇస్లామక్ సబ్
ఇస్లామిక్ నేషన్ అండి అంటే వాళ్ళు ఎలా ఉంటారంటె వాళ్ళు ఎక్కువగా మన భక్తితో భావించే గ్రంథం ఏదైనా ఉందా అంటే అది లో ఈ భూలోకంలో అది కురాన్ అండి
అవునండి వాళ్ళు పాటిస్తారు కదండి దాన్ని
అవునండితి ఎవ్రీ ముస్లిం ప్రతి ఒక్క ముస్లిం వాడు కుఖరాన్ తప్పనిసరిగా చదివింటాడుడి ఒక్కలైనానా చదివింటాడు
అవునండి అవునండి అంటే వాళ్ళ దుస్తులు ఎలాంటి వ కుంటారంండి వాళ్ళు సాంబార్
అంటే వారు ఎక్కువగా దుస్తులు ధరించేదియితే జుబ్బాను జుబ్బా అంటారు కదండి
ఆ అవునండి అవునండి
ఆ జుబ్బాను మరి దా అందులో ఒక ప్యాంటట్ అంటే ప్యాంటు తలకాయిపోయిన ఒక టోపీ ఉంటుందండి
అవునండి అంటే నమాజ్ నేను చూసినప్పుడుయి అయితే నమాజపోయినప్పుడు ఆ టడోపిని ధరించి పోతారంండి అది తప్పనిసరిగా వేసుకుంటారు
అవునండి ఎలా అంటే ఆ టోపీ కూడా వేసుకోవడానికి కారణం అక్కడ నమాజ్ల నమాజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్ ఆర్ ఈకువల్ కదండి అందు ఏ వ వ ఎవర్ని తాలక్ యలు కూడా అంటే హెడ్ పైన హెయిర్ కాండ్రాకొండ ఉండడానికి అలా వేసుకుంటారంండి నాకు తెలిసినంత వరకు
అవునండి అంటే ఇప్పుడు హిందూయిజం బిలీవ్ చేసే వాళ్ళ కి చాలా రకమైన దేవుళ్ళు వాళ్ళు బిలీవ్ చేసే గాడ్స్ చాలా మంది ఉంటారు ఇస్లామిక్ ని బిలీవ్ చేసే వాళ్ళక్ కి ఏ రకమైన గాలు వాళ్ళ వల్ల దేవుళ్ల పేరు ఏమన్నా
అంటే ఓన్లీ వన్నె గాడ్ అండి ఇస్లామిక్ అంతా కలిపే
పరదా చెప్తారాండి మాది
అంటే ఆ గాడ్ పేరు ప్రొఫెస సల్లల్ల వావ్ వాలే వా స ల మన్ అవునండి గాడ్ పేరు
లే
ఆ ఆయనే అండి ఫస్ట్లో ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆయనే అండి మన ఇస్లామిక్ని అంటే ఒక రీజన్గా కొలిసిన వాళ్ళైతే
అవునండి
వారు ఎక్కడ అంటే అమ్మక్క అంటారు కదండి
అవునండి మక్ కా అన్నీ నేను వేరే దేశం కదండి
సౌదీ అరేబియా అండి అక్కడ వారు జన్మించారండి జన్మించినప్పుడు కూడా నేచరు నేచరు అంతా వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ అంటారు కదండి
అవునండి అవునండి ప్రకృతి దేవుడు ఎక్కడుంటే ప్రకృతి అక్కడ ఉంటుందని
ఆ అలా అలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారండి
ఇ నా తెలిసిన విషయం మీతో పోవిశం పంజుకో
ఆ తప్పన్నీసరిగా పంచుకోవచ్చండి. పంచుకో ఉండండి.
బాగా పూజించే దేవుడికి అంటే ఆ ఏది ఫేస్ ఏమి లేదంట అంటే గుర్తించడానికి ఏ ముఖాంలో మనము గుర్తించలేము ఫోటోలు ఇక్కడ లేవు అని చే ఎ అన్నారు ఆ అంటే ఆ దేవుని ఈ రూపమే లేదు ఏ రూపంలోనూ ఆ దేవుడు గుర్తించబడడు. ఇప్పుడు ఈ భురాత్ అంటే పోలిక లేదంటారండి ఈ భూలోకంలో ఆ మనిషిగా అ దేవుని పోలిసిన ఆ ఏది లేదనే అంటారు.
అంటే అధీ ఎలా అంటే ఇప్పుడు మనము ఫేస్ కూడా చుసిండం కదండి. అంటే అలాంటి వాళ్ళని అండి అంటే వాళ్ళు మనకి కాన కనపడుకోకుండా వాళ్ళు ఫేస్ కూడా మనకి జ్ఞాపక లేకుండా ఉండేవారిని దేవుళ్ళు అంటారండి. ఇంద మరీ నన్ దేవదూతలు అంటారు కదండి అంటే సాయిబాబా కావచ్చు
అవునండి షిరిడీ సాయి బాబా పుట్టపర్తి సాయి బాబా
అలాంటి బాబాలు అంట్ అంటే వాళ్ళు చేతిలో ఎంత మ్యాజిక్ ఉన్నా వాళ్ళు ప్రజలకు ఎంత సహాయం చేసినా వాళ్ళ ఫొటోస్ కావచ్చు వాళ్ళు మన మైండ్లో వాళ్ళ ఇప్పుడు బాబా అంటానే పుట్టపర్తి సాయిబాబా అంటేనే మన మైండ్లో ఒక ఫోటో రన్ అయితా
రన్ అయితుందండి అవునండి
అలాంటి వారిని మనము అంటే దేవదూతలు అంటామండి. అంటే మన ముందరే మరణించడం కావచ్చు
అవునండి వాళ్ళు మానవ రూపంలో వచ్చి మనకి సహాయం చేసి బాగా అన్ని చేసి వెళ్ళిపోయారండి.
అవునండి
అవునండి
అలాంటి వాళ్ళని దేవదూతలు అంటారండి.
అవునండి
అంటే మీకేమన్నా తెలుసా అండి కొంచమన్నా
ఏదాని గురించండి
అంటే ఇప్పుడు హిందూ ఇసం ఉంది కదండి
అవునండి
అందులో దేవుడి గురించి అంటే దేవుడు ఉన్న సాంప్రదాయం ఇంకా ఎలా ఉంటారు అ సాంప్రదాయాలన్నీ ఏమైనా కొంచెం తెలుసా అండి
ఆ తెలుసా అండి తెలుసండి మాకు పోయి కొంచము తెలుసు
ఆ అంటే ఎంత తెలిసి అంతే పంచు అక్కడ నుండి మాకు అదే చాలు
ఆ ఓకే అండి అంటే ఇప్పుడు ఇస్లామిక్కి ఖురానీలాగో కిషా క్రిస్టెయిన్ కి క్రిస్టియానిటీకి బైబిల్ ఎలాగో అలాగా హిందూయిజం క అనేక గ్రంథాలు ఉన్నాయంండి ఎక్కువ బిలీవ్ చేయడానికి రామాయణం ఉన్నది అలాగే భగవద్గీత ఉన్నది భగవద్గీత లో ఎలాగంటే డైరెక్ట్ ఇం దేవుడు శ్రీకృష్ణ పరమాత్మే అర్జునుడు అర్జునుడికి ధర్మబోధన చేస్తాడుండి ధర్మం గురించి అలాంటి చాలా పద్యాలు దాంట్లో తాత్పర్యాలు అలాంటి గ్రంథంలో ఉన్నాయండి అంటే ఆ ఆ బుక్ లో ఒక నేను నమ్మే సిద్ధాంతంఏ ఒకటి ఏదంటే అది స్వామి వివేకానంద గారు గురించి చెప్పారండి ఆ సిద్ధాంతం అనేది ఏంటండి అది అంటే మనము మనం ఎక్కువ ఫోకస్ మనం పని మీద చేయిలండి మనం పనిమీద చేస్తే మనం రిజల్ట్ అనేది మనము ఆలోచించకూడదు మెయిన్ దాన్ని మనం చేసే పని మీద ఆలోచించాల రిజల్ట్ ఇంగా వదిలేయాలండి మనము
అంటే మనం ఆలోచించలేనంత పెద్ద రిజల్టే వస్తుందని దానికి
ఆ అర్థం అండి మనము చేసే పనిమింద ఏ అనేది ఒక ఇది పెట్టుకోవాలండి ఆ దృష్టి అంతా పని మీదే పెట్టాల ఇంకా ఫుల్ ఫోకస్ గా చెయ్యాలండి మనం రిజల్ట్స్ం మనం దాని గురించి ఆలోచించకూడదని దాని ఆ ఆ వాక్యంయోక్క ఇది వస్తు ఆర్థం వస్తుందండి
అంటే ఇప్పుడు ఇండియాలో నార్త్ ఇండియా వాళ్ళ సాంప్రదాయాలు ఏమన్నా కొంచెం తెలుసా అండి
నార్త్ ఇండియా సాంప్రదాయం అంటే వాళ్ళు అంతా ఒకటే అండి ఇంక ఎక్కువ నార్త్ ఇండియా అంటే లాంగ్వేజ్ ఒకటి మారుతుంది అంతే సాంప్రదాయం ఏం మారదు హిందూయిజం ఎక్కడ పోయినా హిందూయిజం ఒకటే ఉంటుంది సాంప
వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకోవడం తలకి పగిడి పెట్టుకోవడం
అంటే తల పా తల పాగా పెట్టుకుంటారు వాళ్ళు గడ్డం మీసాలు ఎక్కువ పెంచుకొనింటారు ఆ వాళ్ళు ఎక్ ఎక్కువ అదేనండి వాళ్ళు
ఇంగా ట్రైబ్ ట్రైబల్ పీపుల్స్ అండి అంటే అడవి జాతులు
అంటే అడవిల జాతులు అంటే వాళ్ళు మెయిన్ గా అడవిల్లో సంచరిస్తూ ఉంటారండి మామూలు గ్రామ గ్రామంలో కాకోకుండా అడవిల్లోనే వాళ్ళు చ వాళ్ళ పంటలు పండించడము దొరికిన కాయ వాళ్ళు ఫ్రూట్స్ అవ లాంటి దాంతోనే సర్వా అయితాంటారు అలాంటి జాతులు చాలా అనేక రకమైనగా ఉన్నాయండి.
ఏమన్న కొంచెం తెలిసే చెప్ పన్నెండు
అంటే గోండ జాతి చెంచులు అడవి చెంచులు ఇంగా చాలా ఉన్నాయండి
అవునా అండి.
ఎక్కువ అడవిల్లో ఏ వాళ్ళు ఇగ బతికే వాళ్ళని సంచరించే వాల్ని ట్రైబల్ పీపుల్ అంటామండి మావలుగా ఎస్టీస్ గావాల్ లే మాదొక గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. ఆ షెడ్యూల్ ట్రైబ్ అనమాట అవునండి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉం దండి
ఆ ధన్యవాదాలండి మీకు తోచిన సమాచ చారాన్ని మాతో అందజేసినందుకు
ఆ మీకు కూడా ధన్యవాదాలండి మాకు మీకు మీకు తెలిసిన విషయ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు
మ్మ్